హలో హలో గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవెనింగ్ అండి. ఎలా ఉన్నారు
ఆ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
ఆ బావున్నానండి ఇంకా చెప్పాలి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంకా ఈవినింగ్ ప్రిపరేషన్ వంట చేస్తున్నాను మీది అయిపోయిందా వంట
అవునండి అయిపోయిందండి వంట అయిపోయింది
మ్ ఇంకా భోజనాలు అయ్యయా
ఆ లేదండి చెయ్యాలి భోజనాలు చేయలేదు ఇంకా
ఉమ్
ఉమ్
ఇంట్లో ఎలా ఉంది వెదర్ ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా మీ సైడు
ఆ వర్షాలు మా ఇవాళ రాలేదు కానీ ఒక్కొక్క ఒక సారి వస్తుంది చాలా వర్షం ఒక్కొక్కసారి అసలు రావట్లేదు గాలి వస్తుంది మబ్బు వస్తు ఉంది అంతే ఇంకా వర్షం పడట్లేదండి. యాక్చువల్లిగా వన్ మంత్ అయిపోయింది గాని వర్షాలు బాగా రావాలి గాని వస్త లేవు ఈ సంవత్సరం వర్షాలు అసలు కొంచెం
ఇప్పుడు పర్వలేదు ఇప్పుడు మా సైడ్ అయితే కొంచెం బాగానే ఉంది రెండు బొన్లు ఉండి రెండు రోజుల నుండి తెలీదు నిన్న ఇవాళ మబ్బు మబ్బుగా ఉంది
ఆ అ
ఇప్పుడు ఈవినింగే కొంచెం వర్షం పడ్డది ఇంకా ఉరుముతుంది మెరుస్తు తుంది మా సైడు
ఆ అంతే ఇగ ఒక్క వస్త లేదు వేడి గూడ అట్లనే అవుతాంది ఒక రోజు చలి పెడుతుంది ఒక రోజు వేడి అవుతుంది అవునా అవునా ఇంకా
ఏ
పిల్లలు ఏం చేస్తున్నారు
పిల్లలేం లేదమ్మా మొబైల్ చూస్తున్నారు
హ్మ్
టీవీ మ్
ఇంకా మరి ఇకా ఆ నువ్వు నా మొబైల్ ఏ ఏమో వస్తుంది ఓకే ఆ సౌండ్ సౌండ్ వస్తు తుంది కాల్స్ చేసేవారికి ఎందుకో మరి
ఏదన్నా సెట్ చేసిందేమో అలా డెమో లేకపోతే ఏదైనా సెట్ అయి ఉందె మనుకుంటా
ఆ చూడాలి ఆడియో అ టైము అని వస్తుంది ఇట్ల రెడ్ రెడ్ గా
ఆహా అట్లా
ఇంకా చెప్పాలి
ఇంకా చెప్పాలి మీరు స్కూల్ కెల్లోచ్చారా స్కూల్ కళ్తారెమో కదా
వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చేసాను స్కూల్స్లో ఇప్పుడు ఇక స్టార్టింగ్ కదండి ఇగ బుక్స్ తీసుకోవమని చెప్పాలి అదే ఉంటది ఇగ మొత్తం
అవును ఇప్పుడు స్టార్టింగ్ గదా అందరికి పిల్లలు యూనిఫార్మ్ అని ఇంకా అదే వర్క్ ఉంటది ఇంకా టీచర్స్ కి అయితే ఇంకె కోవాల్సి ఉంటది ఫీజెస్ ఇంకా బుక్స్ నోట్స్ హ్మ్
ఇప్పుడు యూనిఫామ్ అయితే మొత్తం ఆన్లైన్ లోనే మెజర్మెంట్ పంపి చెప్పించాలంట ఆన్లైన్ లోనే బుక్ చేయిచాలంట పేరెంట్స్ తోని అదొకటి కొత్త సిస్టమ్ ఏళ్ళిందండి స్కూల్ కి తీసుకురాలేదు యూనిఫామ్స్ మొత్తం ఆన్లైన్ లోనే మెజర్మెంట్ పంపిస్తే దాన్ని బట్టి యూనిఫామ్ ఫ్యాన్సీ తీసుకొస్తారంట ఆర్డర్ చేసుకుంటే పేరెంట్సే చేసుకోవాలి లేకపోతే మళ్ళీ మన క్లాస్ వైజ్ గా ఎంత మంది మెజర్మెంట్ పంపిస్త తే అకౌంటోన్ ఇస్తే అకౌంటోన్ ఆర్డర్ చేస్తాడు అంటా అండి మొత్తం
ఆహా హ హ హ
మ్ అలా పెద్ద రిస్క్ ఇంకా వాళ్ళే ఇంకా సైజు మళ్ళీ లూజ్ ఉంది పెద్దగా అయితది చిన్నగా అయితది అనకుండా
ఆ కరెక్ట్ కదా అది ఏదైతే బాగుంది లేకపోతే అదో ఇబ్బంది ఇంకా టీచర్స్ కి
ఆ అయితే ఇగ కానీ మేడం మళ్ళీ మాకు ఫోన్ లోనే పంపించాలి మేము వాళ్లవి రిసీవ్ చేసుకోవాలి కానీ మళ్ళీ మేము కౌంటింగ్ చేయాలి అట్లానే అవుతుంది కొంతమందికి అర్థం అవట్లేదు కొంతమందికి అర్థం అవుతుంది
అంటే అందరికి మామూలుగా ఆన్లైన్ చేయడం అనేసి సిబ్బంది అవుతది కదా రాని వాళ్ళ కోసం
ఇట్లా మళ్ళీ మేం టైలర్ కి ఏళ్ళాలా అక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలా అని కొంతమంది అం అంటున్నారు టైలర్ వాళ్ళకయితే అన్ని ఉంటాయి ఇగ వేరే వాళ్ళకు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళు చూసుకొని చేసి రాసి కొంతమంది నోట్స్ లో రాసిస్తున్నారు కొంతమంది పంపిస్తున్నారు ఇగ ఇట్లా చేస్తున్నారు
టీచర్స్ క అనేసి చాలా ఆ వర్క్ కూడా బాగా పెరిగింది అనుకుంటా
అవును ఇంకా ఇక ప్రైవేట్ స్కూల్ అంటేనే అంత అండి ఇగ మొత్తం అ టీచర్లే చు చూసుకోవాలె
ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎలా మరి పెరిగిందా తగ్గిందా ఇప్పుడు గవర్నమెంట్ లో చాలా మం అన్నీ అవకాశాలు బాగానే ఉన్నాయి కదా చాలా మంది గవర్నమెంట్ లోనే పిల్లల్ని అడ్మిట్ చేస్తున్నారని విన్నాను చాలా మంది గవర్నమెంట్ ఊకె రిపేర్ చేస్తున్నారు కదా
ఆ అవును ఇంకా ప్రైవేట్ స్కూల్లో స్ట్రెంగ్త్ అంటే అండి అంతే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది మాది కొత్తగా కాబట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి అది ఫోర్ హండ్రెడ్ ఎబోంటు ఉన్నారు స్ట్రెంగ్త్
ఆహా పర్వాలేదు బానే ఉంది మరి ఆ
అడ్మిషన్స్ అవుతున్నాయి కాకపోతే కొంతమంది డ్రాప్ అయ్యే వాళ్ళు డ్రాప్ అవుతున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు అంతే
ఆ ఏంటంటే అది పేరు తోటి కొంచెం ఎక్కువ ఉంది కదా చైతన్య అంటే ఆ అలా దాని వల్ల లేకపోతే బాగా ప్రైవేట్ స్కూళ్లలోనయితే ఆ చాలా మంది తక్కువ అయితున్నారు స్ట్రెంత్ స్టూడెంట్స్
యాక్చువల్ గా అయితే గవర్నమెంట్ లోనే అన్నీ ఉన్నాయి మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయ్
అవును బాగా ఫెసిలిటీస్ కూడా చేశాడు ఇంకా రేవంత్ రెడ్డి అవును ఇంక ఇంకా పూర్ పీపుల్ కయితే చాలా మంచిగా ఉంది
ఆ ఇప్పుడైతే విలేజ్ వాళ్ళు చాలా మంది అయితే హాస్టల్స్ కి పంపిస్తారు ఫిఫ్త్ వరకు చదిపిస్తున్నారు దాని తర్వాత హాస్టల్ లో వేస్తున్నారు ఇంకా
ఉమ్
అదే ఇగ అంటున్నారు గవర్నమెంట్ టీచర్లు అయుండి ప్రైవేట్ లో స్కూల్లో వేస్తారు అని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఆ వా
చేశారంట గవర్నమెంట్ టీచర్స్ కి పిల్లలు కంపల్సరీగా వాళ్ళ స్కూల్లోనే చదవాలి ప్రైవేట్ లో చదివితే వాళ్ళకు ఏదో అని చెప్పారంట
అదే అట్లా చెప్తే కొంతమందిగా వేస్తున్నారు ఇక కొంతమంది తప్పదు కంపల్సరియా అట్లా అంటున్నారు ఇగ
మీరు ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యుండి అంత శాలరీ తీసుకున్నారు మీరు పిల్లల్ నేమో బయటికి పంపిస్తున్నారు అన్నట్టుగా ఉమ్
స్తున్నారు వాళ్ళకి కూడా అడ్మిషన్స్ పెట్టారు వాళ్ళ కూడా సమ్మర్ వస్తే వాళ్లు కూడా అడ్మిషన్స్ పంపిస్తున్నారు బడి బాట అని వాళ్ళకి కూడా డోర్ టు డోర్ స్టెప్స్ వేపిస్తున్నారు
అవునవును నేను కూడా విన్నాను ఇక్కడ కూడా గవర్నమెంట్ టీచర్స్ అడ్మిషన్స్ కోసం నేనే అదే వింటున్నారే వీళ్లు తిరగడం ఏంటి అన్నట్టుగా
ఆ వాళ్ళకి బడి బాటా అని స్కూ స్కీమ్ ఇంకా వాళ్లు కూడా తిరగడమే ఇక వాళ్ళు కూడా తిరిగి అడ్మిషన్ చేయించుకుంటున్నారు అన్నట్టు టీచర్స్ కి కూడా వాళ్ళకు కూడా టార్గెట్స్ ఇచ్చిందంట ఇక వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఇక ప్రతి డే ఇప్పుడు ఇప్పుడు స్కూల్స్ అం అంటే ఇప్పుడు కామన్ అయిపోయింది ఎక్కడ చూసినా స్కూల్స్ పెట్టుకుంటున్నారు బిజినెస్ నడిపించుకుంటున్నారు చాలా మంది ఉమ్ అయిపోయింది ఉమ్ ఇప్పుడు ఏం ఏమన్నాంటే ఫస్ట్ స్కూల్ ఓపెన్ చేసుకుంటే అయిపోతది గదా అన్నట్టు మళ్ళ అట్లా చేసుకుంటున్నారు టీచర్స్ ని తీసుకు కుంటున్నారు అడ్మిషన్ కి తిప్పిస్తున్నారు కానీ ఒక రెండు టు స్కూల్స్ పెద్ద స్కూల్స్ ఉన్ అంటనే బెటర్ ఇగ చిన్న చిన్న స్కూల్స్ ఇప్పుడు ఏరియా ఏరియాకి అయిపోతుంది ఇంకా అంత జనాలు ఎక్కడ వస్తారొ ఆ ఏరియా వాళ్ళే ఆ ఆ ఏరియాకి స్కూలుకి వెళ్తున్నారు ఇగ అట్లా అవుతుంది
అవునండి ఇంకా మరి మీది మొత్తం ఫుల్లడే ఉంటదా స్కూలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కదా
అవును మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ డేనే ఉంటది మాకు ఇగ మొత్తం అడ్మిషన్స్ స్కూల్స్ హోలీడేస్ ఎక్కువ ఉండవు అన్నట్టు మాకు డిసెంబర్ వచ్చిందంటే ఇగ టార్గెట్స్ అని పెడతారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటది ఇప్పుడు కొంచెం ఈ టూ త్రీ మంత్స్ కొంచెం హాలిడేస్ ఇస్తారు ఇగ సండే లో అది హాలిడేస్ వస్త దీపావళి అవివి ఇస్తారు ఇగ డిసెంబర్ స్టార్ట్ అయ్యిందంటే ఇగ ఇవ్వరు ఇగ హాలిడేస్
అంటే అడ్మిషన్స్ కోసమా
ఆ అడ్మిషన్స్ అప్పటి నుంచే చేయమని చెప్తారు అడ్మిషన్ షన్స్ హ్మ్ అప్పటి నుంచి అంటే అప్పుడు కాకపోయినా ఒకటో రెండు ఒకటో రెండు చేపియాలి అని అంటారు ఇగా
అవును ఇది మంచిగానే ఉంది స్కూల్ ది ఇప్పుడు హంటే అడ్మిషన్స్ చెయే వరకు వాళ్ళకి చేస్తేనే హాలిడే టీచర్స్ కే ఇస్తారేమో
అవును లేకపోతే ఇయారు ఇగా ఒక టార్గెట్ ఇగా టెన్ చేసిన వాళ్ళకి ఈ ట్వంటీ వన్ డేస్
అంటే ఇంకా బా ముందంటే పిల్లలతోటి ఏదో హాలిడేస్ ఇస్ ఉంటాయి కదా అన్నట్టుగా ఉండేది ఇప్పుడు పిల్లలకే ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి టీచర్స్ కి ఎక్కువ స్కూల్స్
స్కూల్స్ ఉన్నాయి అట్లనే అని చూపిస్తది మాకు ఎప్పుడు హాలిడేస్ బాగుండు మాకు అని
అనిపిస్తది ఎందుకంటే టైర్డ్ అయిపోతారు కదా పొద్దున్న నుండి సాయంత్రం అది మల పొద్దున లేవగానే అది అనట్టు
ఆ గా మెసేజ్ వస్తే చాలుగా అబ్బా హాయి ఆయాల హాలిడేస్ ఉంది కదా లే మాక్ వాచ్చేసింది కదా అని అనిపిస్తది అట్లా అనిపిస్తది అండి
హ్మ్
మ ఇంకా మీరే చెప్పండి మీరు బిజినెస్ చేస్తా అన్నారు కదా చేస్తున్న అన్నారు కాదండి మంచిగా నడుస్తుందా మరి క్లాత్
అంటే మామలుగా అది అంతా ఏం లేదు స్పీడ్
హ్మ్ హ్మ్
బిజినెస్ ఆన్ అప్పుడు చేసాను ఇప్పుడు చేయట్లేదు నేను
అది మంచిగా వస్తది అనుకుంటా ఆన్లైన్లో క్లాత్స్ డ్రెస్సెస్ మంచిగా వస్తాయా అండి
అవునండి మంచిగానే వస్తాయి ఎందుకంటే నాది మా మనుఫ్యాక్చర్ కదా బాగా సంవత్సరాల నుండి చే స్థాను ఇగా కొత్త కొత్తగా ఇటు అటు చేసి ఏదైనా మనం చూడకుండా చేస్తే అవి రావు కానీ ఇది బాగానే ఎలా అయితే క్యాటలాగ్ ఇంకా డెమో ఇస్తారు కదా ఫోటో చూసి ఎలా పంపిస్తారొ అలాగే వస్తాయి అవి బాగానే ఉంటాయి ప్రైస్ కు ఆ ప్రైస్ కు తగ్గట్టుగా అవుంటది ఏమంతా లాస్ ఏమి ఉండదు
అవును
గానే ఉంటాయి బాగానే వస్తాయి కానీ ఇప్పుడు ఏంది అందరు ఇంకా బట్టలు అనేసి అవేయి అనేసి అన్ని ఆన్లైన్ కూడా అయయి ఆఫ్లైన్ కూడా ఎక్కడ పడినా అందరు అవే బిజినెస్ ఎటు చూసినా గల్లీ గల్లీకి అయ్యే బిజినెస్ అలా అయ్యి కొంచెం తక్కువ అయిపోయింది.
అవునా ఇగ ఇప్పుడు ఎక్కువ శాతం
నేను ఓకే ఓకే అమ్మా థ్యాంక్యూ.
ధన్యవాదాలు ఓకే.